ఏమ్ జేస్తనోవ తిన్నావా మరి
ఇ
ఆ సరేగా అని ఎంతిన్నావ్
నేను ఏది
ఆ
ఎగ్గు ఇంకా అన్నం
ఆహ
నువ్
అద నేనా నేనేంనేనేమ్ తిన్నాది నా నేనేం తిన్నా అంటేరా నేను దొండగాయ కుడుతాను అన్నం తిన్నా
ఆహా
హ్ ఇంకేం చేస్తునావ్ ఏంది
ఏంది నువ్ అంటున్నావ్
ఏం తిన్నా అంటే దొండకాయ కూరతోని తిన్నా ఆమ్లెట్ ఏసుకొని
ఆహా ఎగ్స్ తింటున్నావుగా ఆమ్లేట్ ఏసుకొని పటేది
కొంచెం ఆల్ కొంచెం ఆమ్లెట్ అని చెప్పి త్రీ ఆమ్లెట్స్ త్రీ ఎగ్స్ వేసుకోని తిన్నవ్ గా
తిన్నా తిన్నా కొంచమే తిన్న మరి
సరే గని రేప్ రేప్ పచ్చడి చెస్సారా అడుగు తున్నా
హ్మ్ ఓ ఓ వా వట్టిగన్నది ఇంట్ల మా కరాబ్ చెస్ అ
ఇంగోసరే ఒకటి ఒక స్టోరీ చెప్తా ఎందంటే అది మొత్తం భగవద్గీత గురించి ఎందంటే అప్పట్లా కృష్ణుడు ఉంటుండే కదా
హ్మ్
అర్జున్ అర్జునుడ్ పాండవ వాళ్ళు పంచ పాండవులు ఉంటారు కదా సో పంచ పాండవులు ఉన్నప్పుడు వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ ఉంటారు ఆయన సో ఆయన చనిపోయినప్పుడు రూ నార్మల్గా ఏందంటే రూలు వాళ్ళు ఆ చనిపోయినప్పుడు ఆయన డెడ్ బాడీ ఉంటది కదా అయిన డెడ్ బా బ ఇది ఫైవ్ మెంబర్స్ కొడుకులు అయితరు కదా అయిన డెడ్ బాడీని వీళ్ తినాలనమాట ఉ ఉ అయితే కానీ కృష్ణునికి తెలుస్తుంది
ఆా
జ
హ
మే ఆ ఫైవ్ ఫైవ్ మెంబెర్స్ తినాలి కా తింటే ఆయనకు ఉన్నన్ని శక్తులు అన్నిీ వాళ్ళకి వస్తాయి ఆ ఫైవ్ మెంబెర్స్ కి కాకపోతే కృష్ణున్ ఐడియా ఏందంటే ఒకవేళ ఫైవ్ మెంబర్స్ విన్న తిన్నారు అనుకో కృష్ణ ట స్ట్లాంగ్ రై అనుకో అప్పుడే నాకి ప్రాబ్లం అవుతది కదా
అవును
ఇంకా అందుకని అని చెప్పి ఆయన చనిపోతే ఆయన చిట్టుకనా వెలిని అప్పటిక కూడా ఆయన తింటాడు న కులుడు
ఆహా
తింటాడు ఆయన కొంచెం అయితే వద్దుొద్దు తినొద్ద అట్లు ఎవరైనా తింటారా తండ్రి బాడీని ఎవరైనా తింటారా రాక్షసులు మాదినికి కావాలని టాపిక్డైవేట్ చేస్తారు చ తర్వాతా వీళ్ళకి తెలుస్తుంది అమని అది నిజంగానే రాసి పెట్టుంది తినాల అని చెప్పి తింటే పవర్స్ వస్తాయి ఏం కాదు ఆయన పవర్స్ వస తర్వా ఇంకా ఎప్పుడైతే అది ఈ పంచ పాండవు లోకి గెలుచందో అ పంచ పాండవులు ఏం చేస్తారు అనమాట కృష్ణుడు చెప్తారు కృష్ణ ఒకవేళ మా నువ్వు కావాలనే ఇష్టం అని మాకు తెలుసు ఒకవేళ ఈ పంచ మా పంచ పాండవులో ఐదు మందిలు ఎవ్వరికైనా ఏదనా అయ్యింది అనుకో అప్పుడు నీ ఎద్ద మీద పెట్టుకొని వాల్చుకోవాలి అని అంటారు అంటే చస్పాటి మీద పెట్టుకొని కాల్చుకోవాలి అప్పుడేమైతుది ఈ బాడీ మొత్తం కలిపోతుంది కదా కృష్ణుని కూడా
ఆ
ఐడియాతోో నాట్లప్ సో ఇంకా అది యాక్సెప్ట్ చేసి ఇంకా అందుకని చెప్పి అది అవుతుది కదా మహాభారత ద్ధ అయిైనడు ఇప్పుడు అందుకే కృష్ణుడు వీళ్ళ సైడ్ నిలబడతాడు ఐదు మంది గెలిచేటట్టు చూస్త
ఆహా
అది మెయిన్ రీజన్ లేదంటే ఆయన అప్పట్లోక నార్మల్గా అటు ఇటు అటుటే వసేది
ఆహా
కాకపోతే అయితే ఈ ఇన్న మీద ఒకవేళ ఈ ఐదు మందిలో ఎవరికైనా ఏమై ఏమనా అయింద అనుకో అప్పుడన్న ఎదుమే ఇప్పుని కాల్చుకోవాలని రూల్ వచ్చింది కదా సో దాని నుంచి తప్పించుకోవడం కోసం ఇట్లా చేస్తాడు
ఆహా అది ఏమంటారు అయితే మొత్తం కృష్ణుడే చేసింనాడా ఇదంతా
ఆ కృష్ణుడే చేస్తాడు కృష్ణ లీలలు ఇవన్నీ
హమ్ కనాలో ఏమంటారు కర్నుండి నీ మస్తుం టాంది కరెక్ట
అంటే కన్నుండి అయి ఆయన వాళ్ళకి తే లిచిపోతా తర్వాత కావాలని వసిండు ఈయన మామ అవుతాడు
హమ్
అంటే తమ్ముని వాల్ల అను అక్క వాళ్ళు తమ్ముని వాళ్ళ అక్క వాళ్ళను అట్లా అ సైడు వాళ్ళ వాళ్ళ మమ్మీ వాళ్ళ తమ్ముడు అక్క అయితడు హమ్ ఇంకా నీకు కూడా రామాయణం నుంచి ఏదనా ఒకటి చెప్పు
రావణుని అమ్మా మంట అ మంట
చెన్నీ దేవి ఉన్నప్పుడు సీరియల్ కూడా చూసినామం కానీ నీకు గుర్తులేద కొంచెం కూడా
శని దే అలా శనిదేవానికి అంటే పక్క అమ్మ ఉంటాంది ఆ అమ్మా అమ్మేము అది చాయా ఏంటి ఓకే సూర్యదేవునికింటే ఒక వైఫ్ ఉంటే కదా ఆమె అమ్మయిడు అమ్మాయి పూడేతాడున ఎవరు శని దేవుడు పడుతాడు కాబట్టి అయ్యొ ఏంటిది పూట్టిగా అయన పుట్టంగానే పుట్టి అని దెబ్బకి అంటే ఆ చాయ అనేది అనెడి అ వైఫే కావాల వెల్లి అదే ఎందుకో రీసన్ వల్ల దేనికో
ఆ దాని రీజన్ ఏంటంటే ఆయన ఆయన ఉంటారు కదా ఆమె వాళ్ళ డాడీ చెప్తాడు అన్నమాట ఎవరు ఛాయ కాకుండా వాళ్ళ నిజం వైపు ఉంటంది కదా నిజం వాళ్ళ నిజాం వైఫ్ వల్ల డాడీ చెప్తాడు ఒకవేళ నువ్వు ఎన్ని ఇయర్స్ తపస్సు అంటే ఒక ఒక ఏంట ప్లాన్ లెక్కద ఎన్ని ఇయర్స్ చేస్తే నీకు ఒక ఫలిత ఒక శక్తి వస్తుంది నీకు అది ఇదాని అని చెప్ చెప్తాడు
అది కాదు అలాజ్ బెంతని పోనికే ఉంటుంది లేదంటే మండుతారు అది
ఆ అయితే ఇంకా అందుకే
తాడు ఆయన సూ ఆయన కోటగానే ఉత్తమ సూర్యోదేవులు ఎవరు అంటే మనకు వస్తాయా గదా దాన్ని ఏమ్మంటారు గ్రహణం గ్రహణం బట్టేస్తా మొత్తమైన బాడీ మొత్తం బ్లాక్ కలర్ అయిపోతమ్ చుడు అందుకని ఇ ఆయన కుట్టగానే ఇ ఇక ఆయన దగ్గర గట్ వచ్చింది కుత్త చాయి కు బ్లాక్
అవును గ్రహణం బర్తడు
ఆయనకి ఏవో చెప్తడు శాపం పెట్టాడు దేవుని దూరం తీసుకు ప్రైవేట్ నాకు కొడుకు కావదైనా నా కదర్ రడర్ లేడ అని అంటడు
ఊ
సక మకో గ హలా .. ఉంది ఎక్కడున్నావ్ ఉంటది వాళ్ళ ఆటో దూరం మస్తు దూరం అయితది
అవును చీకట్లా పెడతది గదా
ఉ అక్కనే ఇగ పెరివేదాక ఇగ అక్కనే పెరుగుతడు ఇగ చిల్ బ స అలో అమ్మ ఎప్పుడు సరస్ సే మి చూస్తుంది మా మమ్మి యే గ ఇంకోకటి కొన్ని రోజులుగా అ ఎనికిదాడ అంటే కాకి కాకే గద్దనో ఉంటదిగ తెలియదు ఎవరోస్తరో
కాకి వాహనం ఉంటదండి
ఫ్రెండ్ ఫ్రెండ్
ఊ
వస్తది ఇక అట్లా మంచి ఉంటది స్టోరీ
ఉ అదే ఇప్పుడు చూస్తుండే కదా అట్లా
ఆ మ మసుక్్యూట్ూంటడ ఎలా అయి
అవునవును అంటే నల ఉన్నాడి ఆయన ఆయన కళ్ళలో ఒక స్పార్క్ ఉంటది
హ
అది ఎప్పుడైతే సూర్యదేవునికి కొడుకులు అంటే రియల్ వైఫ్ ఉన్న కొడుకుల్లోకి తెలుస్తుందో ఇ ననుఊకే తాతి చేయడానికి ట్రైసా అందరూ
అవును కొడుకో పోతు
లేదు కూతురు మంచిామనే ఉంటది కొడుకుక్కనే
మడి మంచి బ
కూతురు నుచ్చి పెళ్లి ఏ రాలు కూసాగాయంద్రదివకవరకు అ అ సూర్య సూర్యదేవుడుకి సూర్యం మళ్ళీ ఇంకొక స్టోరీ ఏంటంటే సూర్యదేవునికి ఉన్నన్ని పవర్స్ ఇంకెవ్వరికి ఉండవు అయితే అయినా ఒకవేళ ఎవరి ఎకైనా విద్య అంటే శిక్ష నేర్పయాలి అనుకున్నానుకో ఆయనకి తె తెలిసినయన్ని సో అనకి ఎక్కువ ఆయన దగ్గర నమ్మి ఉండే వాళ్ళకి అట్లా అట్ల అైతేనే నేర్పిస్తారు సొమెథింగ్ ఉంటది
ఆ
వాళ్ళ డాడీ ఆ అప్పుడుేం చేసారు హనుమంతుడిని ఇచ్చి వసారని మళ్ళీ ఇంకొక స్టోర కూడా ఉంటారు మరి నిజమా
అ హనుమతులుగిస్తడు అయిన అంటే ఓరినైతే పిన్నిగా పోతాడుో అయిన కానే ట్రైనింగ్ ఇచ్చకదు అని ఎ జదా అది నిజంగానే అది అన్ని అన్ని తట అందుకని ఆయన మంచిగా సూర్యయట ఏ ఇంకోొటి మంచిగా నేర్పిస్తాడు ఇక ఆయన ఆ పవర్స్తలు చేయాలి అది కానీ వెల్దు ఇ ఎక్కువ అ
హ సరనా మరి
ఆ
బాయ్